హలో ఆ చెప్పండి
హ మీరు ఇప్పుడు మనం దసరా గురించి మాట్లాడుకుందామా అండి
ఆ చెప్
మా సైడ్ దసరా పెద్ద పండుగ బతుకమ్మ
హ్
మేము బాగా ఎంజాయ్ జెస్తాం. అందరికి హాలిడేస్ ఉంటాయి. అందరి పిల్లలకి స్కూల్కి కాలేజెస్ కంగా హాలీడేస్ ఉంటాయి. అందరం కలిసి మంచిగా సే సెలబ్రేట్ చేసుకుంటాం.
హ్
ఉమ్ అందరం కొత్త బట్టలు కొనుక్కుంటాం. య ఆడవాల్లాం జెసుకుంటాం గాదా
అవును
బట్టలు నగాలు
హ్
షాపింగ్ బోతం. ఫ్రెండ్ తోటి అటు కలసి ఇగా కొందరేమో ఫ్రెండ్స్ అందరు కలిసి ఒకటే స్టైల్లా కొనుక్కోని ఏసుకుంటారు.
హ్
అనుకుని
హ్
బట్టలు అవన్నీ
హ్ హ్
ఒకటె స్టైల్ల అనుకుం తర్వాత అనుకుని ఏసుకుంటారు.
లంగా జాకీటా చీరల
ఇగా చీర అనుకుంటే చీర
లంగా వోని అని
లంగా వోని అట్లా అనుకోని ఒకటే కలర్లు నో నో నో అనుకోని ఏసుకొని దానికి తగ్గట్టున్నట్టున్న టైప్ ఉమ్ గాజులు అవన్నీ తీసుకొని షాపింగ్ పోతరు ఒకరోజు ఆ తర్వాత బతుకమ్మ స్టార్టింగ్ డే ఎంగిలిపూవుల బతుకమ్మ టది
హ
అప్పుడు మంచిగా అందరం కలిసి హా ఒక వాడల అందరం కలిసి మంచిగా అందరం మంచిగా రెడీ అయ్యేసి బతుకమ్మ పేర్సుకుంటాం అందరం కలిసి మంచిగా పాటలు పాడుకుంటా ఆడుకుంటాం
ఆ
అందరం కలిసి పేర్సుసుకుంటాం ఆ రోజు ఉమ్ ఆ రోజు కూడా మంచిగా సాయంత్రం పెట్టి సిక్స్ కట్ల పెట్టీ న నైన్ టెన్ దాకా ఆడు మంచిగా ఆడుకుంటాం అందరం కలిసి పిల్లలం ఆడుకుంటాం అట్లా తొమ్మిది రోజులు ఆడుకుంటాం
ఆ అవును
ఫస్ట్ రోజేమో ఇంగ అక్కడ అందరూ బతుకమ్మ ఇంటికే తీసుకపోయి ఇంట్లా తులసి ఇగిద్దరి దగ్గర పెట్టుకుంటరు
హ్మ్
ఇగా సెకండ్ రోజు నుంచి మంచిగా పిల్లలే ఆడుకుంటరూ పెద్దవాళ్ళు ఎక్కువ ఆడరు పిల్లలందరం ఆడుకుంటాం ఆ గుమ్మడి పూలు నేను గుమ్మడి పూలు గోరెంట పూల తోట్ చేస్ కుంటాం
ఆ
కమ్మా
ఆను
ట్ల పూలుంటాయి కట్ల పూలతో కూడా పేర్సుకుంటం
ఆ
ఇంకా గౌరమ్మ ని పెట్టుకుంటాం
ఉమ్
ఇంగా తొమ్మిదో రోజుపెద్ద బతుకమ్మ సద్దులొ బతుకమ్మ
ఆ
ఈ రోజుపెద్ద పండుగా
ఉమ్
ఆ రోజు గుడికి పో
ఉమ్
చలు
అవును ఉమ్ ఉమ్
అవును తీసుకొచ్చు కొంచెం బంతి అవును ముందు కావాలన్నవి తీసుకచ్చుకని అన్న పోటి చేర్చుకుంటాం
ఆ
త పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ రెండు వేర్చుకుంటాం పేర్సుకొని అ అందరం కలిసి ఒక దగ్గరికి పోయి ఆడుకుంటాం
ఉమ్
ఏమన్నా చేశావా ఇప్పుడు అండి ఆ అదరి నుంచి ఆ నైటువరకు టెన్ డే వరకు అట్లా ఆడుకుంటాం అందరం బా ఆ ఏ ఇష్టం
ఉమ్
ఆ తర్వాత ఫస్ట్ టైమ్ ముందు పెద్ద బతుకమ్మను తీసుక పొయ్యే ముందు
ఉమ్
సతుల నైవేద్యం పెడతాం
ఉమ్
అ మేట్టి కొబ్బరికాయ కోట్టి ఆరతిస్తాం
ఆ
తంతా తీసుకంటాం అక్కడ బతుకమ్మ అని ఆడు కోను
ఆ
హ ఈలల్ల ఏసి తర్వాత అందా స త వంచుకుకు
ఆ
అందరం పంచుకొని ఆటలు ఆడుకొని ఆటలు ఆడుకొని వస్తాం
ఆ
తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కదా మెక్స్కి దసరా ఉంటాది
ఆ
దసరాకి అద్దం ఆ రోజు కూడా కొత్త బట్టలు తీసుకుంటాం ఇగా ఆ ఊళ్ళే దేవుడు అంటే వ్రతం తిరుగుత ఆ రోజు పొద్దున అందర తాన్నిని మీ కాతం ఎంటి ఆ ఊళ్లో తిప్పుతారు అక్కడికి ఎల్తాం
హ హ
చేసుకుంటాం క్రమవారం అమ్మవారి దర్శనం చేసుకుంటామ్ ఇంకా దర్శం చేసుకున్నాక ఇంకా ఆ రోజు మన సేనిగాడు వేసుకుంటాం
ఆ
వడలు వేసుకుంటాం
మ్
వడలు
ఆ.
గారెలు పులులు చేసుకుంటాం.
ఆ.
చేసుకొని ఆమ్. ఆ‌ నైవేద్యం బేట్ టి తింటం ఇంగా. మటన్ చికెన్ కూడా చేసుకుంటాం.
ఆ.
మంచిగా అందరం కలిసి. షి కూర్చుని తింటాం సాయంత్. ప్రతి రోజు పాలపెట్టిన చూడానికి పోతాం. ఆ రోజు.
ఆ.
అట్లా అందరం. అట్లా బయటికి వెళ్తాం.
ఉమ్.
అంతా జమ్మి పొద్దున్నే జమ్మి పూజ చేసుకుని ఇంగ జెమిని ఆకునంత్ మోకుటం బంగారం ఇతం. ఆరోజు.
మ్
అందరూ కలిసి సెలెబ్రేట్ చేసుకుంటామ్.
ఆ. ఆ.
ఉమ్ ఇంకా మీరు కూడా అట్లనే సెలబ్రేట్ చేసుకుంటారా.
సేమ్ మా దగ్గర కూడా అట్లానే చేసుకుంటాం. పొద్దున పది గంటలకు బాగా. అందరు కొత్త బట్టలు కట్టుకొని మంచి కలర్ కలర్ ఫుల్ పట్టుకొని. చుట్టాలు వస్తారు. అన్ని బతుకమ్మలు ఇప్. ఇట్లా పట్టుకొని పోతుంటే భలే అనిపిస్తది. బతుకమ్మ మీద గౌరమ్మ బట్టి అందరూ పసుపు రాసుకుంటే బాగుంటది.
గౌరమ్మ కూడా పెట్టుకుంటాం.
ఉమ్. బాగుంటది.
పూల కోసం లొల్లి పెట్టుకునుడు.
గుమ్మడి పూలు. అద్ చేస్తా ఉంటాం. అట్లా చేస్తాడు గుమ్మడు పూల మధ్యలో వెళ్ళ అయితే గౌరమ్మ దొరకాలి దొరకకుంటే మళ్ళ నా గౌరమ్మ కనబడదులే అట్లా ఇట్లా అనుకుంటా ఉంటారు
- రుద్రంగా మరి పడుగో తక్కాలని
ఉ ఉ అందరిది అదే మనకు ఉంటేను మనకు మన ఇంట్లో హ్మ్ మన చే చెట్టు మనకు చెట్టు లేకుంటే ఇక వేరే వాళ్ళ దగ్గర నాకొక పువ్వు మీ దగ్గర ఉంటే నాకొక పువ్వు ఇయ్య అని తీసుకొచ్చుకుంటాం అళ్లదగ్గర హు గోరంట పూలు గా ట్లనే గౌరంట గుమ్మడి అయితే మెయిన్ కదా మీద గౌరంబ దగ్ కదా గౌరంట పోల్ పెడతామ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
హ ఎట్లా ఏకట్లా పూల అం కట్ల పూలు గోరంటలు గుమ్మడి శ్రేష్టముమో ఇగ బంతి ఇగ మన గొలుగు పటకుచ్చులు
అవును మంచిగా రకరకాలుగా ఎత్తుగా వేలుసుకునుడు అందరూ ఏవైతే పెద్దగ ఉంద అని చూసుకున్నా
కోవడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి
ఏం చేయాలా రకరకాలుగా వేస్తరు డిజైన్లు ఇస్తారు మీ సైడ్ చూడండి వేస్ తరా
ఉ మా సైడ్ కూడా అట్లనే పేరుస్తారు పెద్ద పెద్ద తాంబాలంల తాంబాలంల తంబాలం లాంటి స్త్రీల్ పేర్లు కానీ
చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ రెండు త్తం
రెండు ఒక సిబ్బి ఇవన్నీ తీసుకొచ్చుకొని పేతనే ఉన్
హమ్ మంచిగా ప్రతి సంవత్సరం పెద్ద పండుగ
తాగ పెద్ద పండగ తెలంగాణలో ఆడపడుచులందరికీ మంచి పండుగ హుమ్
పండగ
ఆ ఆ గౌరమ్మ గౌరీదేవి శివుడీ పార్వదేవి పండుగన్నట్టే కదా
అవును తుల తరగాలు చెప్పండ
హ్ ఇక్కడ ఉహ్ తెలంగాణాలానే పూలతో మంచి అలంకారణ అన్ని రకాల అమ్మవారిని కూడా అలాగే బతుకమ్మ మీరా అలంకార జేస్తారు బొమ్మ లాగా మంచిగా కొంతమంది అట్లా కూడా జేస్తారు
అవుదు ఉమ పక్క మటవట్టి
థ్యాంక్ యు అలాగానే